హలో
హలో
హాయండి
హాయ్ అండి ఎలా ఉన్నారు
ఉ బాగున్నామండి బాగున్నారా
ఆ చాలా బాగున్నామండి
ఎక్కడున్నారు?
ఇక్కడ ఊరికొచ్చామా అండి. విజయవాడకి మ్ ఫెస్టివల్స్ గదా ఇప్పుడు అట్లని
ఓకే ఓకే ఫెస్టివల్స్ ఉందని చెప్పేసి వెళ్ళాడా పిల్లలకి హాలిడేస్ ఇచ్చారా?
ఆ హాలిడేస్ ఇచ్చారండి అట్లా అని చెప్పని
కె ఓకే
ఫెస్టివల్స్ ఇక స్టార్ట్ అయినాయి కదా ఇ ఒక్కొక్కటి స్టార్ట్ అయితే ఉంటాయి ఇక ఇయన్ని మొత్తం ఇచ్చి
కె ఓకే ఇప్పుడు ఏ ఫెస్టివల్ందండి?
ఇప్పుడు ఇది దసరా ఉంది మేడం ఇది
ఓకే దసరా ఓకేఓకే ద ఎన్ని డేస్ హాలిడేస్ ఉన్నాయండి పిల్లలకి? ఓకే డన్ టెన్ డేస్ హాలిడేస్ ఎంజాయ్ చేస్తా రింగా
ఆ ఇగ ఫుల్ గా పిల్లలు అయితే ఇగ షాపింగు ఇగ ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు ఇక అట్లా అని చెప్పి ఫెస్టివల్స్ అంటే అది ఒక హ్యా పీనెస్ ఉంటదండి పెద్దవాళ్ళకైనా, చిన్న వాళ్ళకైనా
అవునా అంటే ఎలా చేస్తారండి మాకు తెలీదు
అచ్చా అట్లే ఏందంటే మేడం ఇది ఏందంటే ఇప్పుడు దసరా అంటే ఇప్పుడు నవరాత్రులు ఉంటాయి. గదా అమ్మవారిది
ఆ ఓకే
ఆ దుర్గామాతది ఎక్కువ అన్నమాట ఇక్కడ
ఓ ఓకే
ఆ ఇగ ఓ పదకొండు రోజులు తొమ్మిది రోజులు చేస్తారు నవరాత్రులు. అచ్చ మాల వేసేది పదకొండు రోజుల దాకా కంప్లీట్ చేసుకోవచ్చు అన్నట్టు
ఓకే మాల కూడా వేస్తారా?
కూడా వేస్తారు చాలా మంది వేసుకుంటారు. అంటే పెట్టుకల్ళ గారు ఏంటంటే మంచిగా పూజ ఇంట్లో అమ్మవారి దగ్గర పూజ చేయడం
మ్ ఇంట్లో ఇంట్లో విగ్రహాన్ని ప్రతిష్ఠించుకుంటారా?
ఆ చేసుకుంటాం చేసుకుంటాం అట్లా ప అచ్చి అంటే కొంతమంది ఇట్లా అంటరు అంటే చేసుకుంటారు కొంతమంది చేసుకోరు కానీ చ్ అంటే చాలా వాళ్ళకి అయితే ఇంట్లల్ల చేసుకుంటారు మేము కూడా చేసుకుంటాం. నవరాత్రు లెక్క సేమ్ పూజలు చేసుకొని మంచిగా అంటే వంటలు అంటే పై ఇట్లా అంటే స్వీట్స్ అవన్నీ ఉంటాయి గాజులు, బొట్టు ఇవన్నీ పెడతారు కదా.
అవునువును అమ్మ వారు ని అలా
ఆ ఆమ్ అమ్మవారిని అలంకరించి ముంగట కూడా తంబూల లెక్క ఇట్లావిట్లాలో పెట్టి పెడతారు అన్నట్టు ఇప్పుడు ఇంటికి వస్తారు కదా వచ్చిన వాళ్ళకు ఆకు ఒక్క ఇవి ఇట్లా జాకెట్ బట్ట ఇట్లా ఇస్తారన్నమాట ఆ తాంమ్బులం మిస్తర్ అన్నాట్ మా మిస్సెస్ అయితే చాలా మంచిగా ఈ ఫెస్టివల్ అయితే బాగా చేసుకుంటది. దసరా ఈ ఆడవాళ్ళలకు ఏది ఇష్టం ఉండదండి అన్ని ఇస్
ఆ ఇంకా ట్రెడిషనల్ గా అంటే కంపల్సరీ అన్ని చేస్తుంటారు కదా ఆ ఫెస్టివల్స్ టైం లోనే ఎక్కువ నడుస్తుంటది అమ్మవారి గుడికెళ్తారాండి ఆ రోజు క్రౌడ్ ఎక్కువ ఉం
ఆ చాలా ఉంటది ఆ టైమ్ ల క్రౌడ్ అట్లా అని చెప్పని
ఓకే దర్శనానికి అవైలబుల్ ఉండిద్దండి ఆ టైమ్ లో
కష్టం ఉంటది అట్లని
అవునా నడుచుకుంటా వెళ్ళొచ్చు అయితే కొండ మినికి
అ ఆ కొండ మీదకి నడుచుకుంట వెళ్ళొచ్చు
ఓకే అంటే ఎక్కడెక్కడో నుంచి కూడా చాలా మంది వస్తుంటారు కదా ఎస్పెషల్లీ ఆంధ్ర తెలంగాణ అనే కాకుండా సమ్ ప్లేసెస్ నుంచి కూడా వస్తుంటారు అమ్మవారి దర్శనం చేసుకోవాలని ఎక్స్పెషల్లీ మంచి రోజు కదా అమ్మవారిని దర్శనం చేసుకుంటా ఫ్యామిలీకి మంచిగుంటది ఏ కొంచెం మంచి జరుగుతది అన్న నమ్మ కం తోటి చేస్తుంటారు కదా
అవునండి అవునవునవును ఎందుకంటే ఇగా ఇయర్లి ఒక్కసారి వస్తది ఇంకోటి ఏంటంటే అది అయిపోయినంక దసరా వస్తది మళ్ళీ అట్లా
ఆ ఓకే మా దగ్గర దసరా బాగా చేస్తారండి దసరా టైమ్ లోం ఇన్ ఇంకా హాలిడే పిల్లలకి హాలిడేస్ ఇస్తారు ఆ ఊరికి వెళ్ళిపోతాము ఊరికి వెళ్ళిపోయాక ఇంకా ఇంటి వర్కు అంటే ఇంటి మొత్తం దులపడము క్లీన్ చేసుకోవడంము అదంతా జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి పిన్ పిండి వం టల్ స్టార్ట్ చేస్తారు ఇంకా ఆడవాళ్ళకి చాలా పని ఉంటుందండి
ఓ చాలా ఈ ఇల్లు పెయింటింగ్ ఎప్పించ్చుకోవడము ప్లస్సు ఇగ పతి యొక్క సామాను క్లీన్ చేసుకోవాల్సిందే
ఆ ప్రతి ఒక్క సామానులన్ని క్లీన్ చేసుకోవడం పిండి వంటలు చేస్తాము పిండి వంటలు చేసి ఇంకా ఆ ఆ రోజు ఆ రోజు వరకు అయితే కొంచెం పెద్దలకు పెట్టుకుంటారనమాట ఆ సంక్రాంతి ఆ టైమ్ లో పెద్దలకి పెట్టుకొని కొత్త బట్టలు తీసుకొచ్చి ఫస్ట్ పెద్దలకి పెట్ పెట్టిన తర్వాత ఏదైనా పిండి వంటలు చేసినా కూడా పెద్దలకు పెట్టు కుంటారు పెట్టుకున్న తర్వాత కి ఇంట్లో వాళ్ళు తింటారన్నమాట ఉ స్పెషల్స్
స్పేషల్స్ అంటే ఇప్పుడు గ్యారలు ప్లస్ అవి తెలుగులే ఏమంట అది గ్యారలు అంటే అప్పాలు మురుకులు ఆ ఇట్లా రౌండ్ రౌండ్ గా చెక్ కోడిలు లక్కుంటాయి అవి చాలా చాలా ఉంటయ్ అట అంటే కొన్ని మేం చేస్తాం కొన్ని చేపిస్తాం అన్నమాట క్యాంటీన్ లల ఇచ్చి ఎందుకంటే అన్ని చెయాలంటే చాలా టైం పడుతది ఇగ చానా అంటే ఎక్కువ సే స్పెండ్ చేయాల్సి వస్తది ఓ టూ త్రీ డేస్ దాని మీద స్పెండ్ చేయాల్సి వస్తుంది మళ్ళీ వేరే ఫన్లు అన్ని ఆగిపోతాయ్
అవును బట్ ఎందంటే మనం ఇంట్లో చేసుకున్న దానికి బయట క్యాటరట్ ని ఇచ్చిన దానికి కూడా చాల డిఫరెంట్ ఉన్
అవునవునవును చాలా డిఫరెంట్ ఉంటది మనీ కూడా ఖర్చు అయినా తది ఇంకోటి ఏందంటే మనం హెల్తీ ఫుడ్ అని తినలేం దాంట్ల క్యాంటరింగ్ ఇచ్చిన్ దాంట్ల కాకపోతే ఎందంటే తిన్ల్లేము ఎందుకంటే దాంట్లో ఖచ్చి వాళ్ళు రెడ్ దానికి కలర్స్ యూజ్ చేస్తారు. చాలా మటుకు నేను చూసినాము కాకపోతే ఇంట్లో పిల్లల కోసమయినా ఇప్పుడు అమ్మవారి దగ్గర పెట్టడా నకైనా సపరేట్ గావి తీసుకు కుంటా అన్నట్టు ఈ క్యాజువల్ గా అందరు పంచి పెట్టడానికి ఈవిట్లా చేపియనిక అన్నట్టు
ఓకే ఓకే నా దగ్గర వచ్చేసి బయట అంటే మోస్ట్లీ చాలా తక్కువ ఏదైనా ఫంక్షన్స్ అలా ఉంటాయి గనుక క్యాటరింగ్ సైడ్ వెళ్ళిపోతారు. మోస్ట్లీ ఫెస్టివల్స్ టైమ్ లో మాత్రం ఇంట్లోనే చేసేసుకుంటాం అనమాట
మ్ అవునండివును దీపావళి బాగా చేస్తారండి.
ఆ దీపావళి అంటే పర్టిక్యులర్ గా ఈ ఏరియాని కాదండి దీపావళి ఎక్కడైనా బా చేస్తారు.
అవునండి దీపావళి ఏందంటే మంచిగా ఇస్తారు జర
మ్ కొంచెం క్రాకర్స్ తీసుకొచ్చుకోవడము, పిల్లలకి రొట్ట బట్టలు వేయడము మ్ ఒకటి ఏంటంటే కొంచెం భయం అనమాట ఆక్రారాకస్ పేలిచే టైమ్ లో పిల్లలకి ఏవైన ఇష్ చూస వచ్చినా చేసినా ఇబ్బంది అవకో పడాల్సి వస్తది కొంచెం జాగ్రత్త కొత్తగా చేసుకుంటే చాలా బావుంటది ఆ ప్రే ప్రమిదలు పెట్టి ట్టేయడము ప్రమిదల్లో దీపాలు పెట్టడము ఇంటి చుట్టూ దీపాలు పెట్టుకోవడము. ఆ టం టైమ్ లో కొంచెం ఒక వైబ్ అనేది ఉంటుంది. ఆ ఫెస్టివల్ వన్ మాత్రం కలర్ఫుల్ ప్రతి ఇంట్లో కరెంట్ ఉన్నా, లేకపోయినా కొంచెం ప్ర ప్రాబ్లమ్ ఉన్నది. ఇవన్నీ కొంచెం స్ట కాస్ లాగా ఇట్లా కనిపిస్తుంటాయి చాలా బావుంటది. ఉ ఉఉమ్ ఎప్పుడు పెట్టాం కదా సో ఇయర్లీ వన్స్ ఒకసారి అలా పెట్టేసారు. కల్లా కొంచెం చాలా మంచిగా అనిపిస్తది కార్తీక మాసంలో కూడా పెడతారు.
అవునవును అవునండి అది కరెక్టే అది దొంతులు నొముకోవడం అంటేదిగా ఇదే టైం లేగద
ఆ అదే టైమ్ లో చేస్తారు కార్తీక మాసంలో చే స్తారు కాబట్టి ఆ మాసం మొత్తం అనమాట మోస్ట్లీ వచ్చేసి ఆ మాసం మొత్తంలో ఖచ్చితంగా గడప ముం దు రెండు దీపాలు పెట్టేస్తారు.
అవునండి అట్లా
అవునండి
ఖచ్చితంగా త్రీ డేస్ అయితే మంచిగా దీపావళికి దీపాలు అయితే ఖచ్చి తంగా పెడతారు మంచిగా అనిపిస్తది అ టైమ్ లో పాఠకలేనా, దీపవాలైన అవునండి కరెక్ట్
మ్ ఇంకా కొంచెం గడపలకి ఫ్లవర్ డెకరేషన్ చేసుకోవడం మ్ ఇంట్లో కూడా ప్రమిదల పె పెట్టేసి ఫ్లవర్ డెకరేషన్స్ నేను ఎవ్రీ ఇయర్ కంపల్సరీ పెట్టేస్తానండి ఇంట్లో ఫ్లవర్ డెకరేషన్స్ చేస్తుంటాను చేసేసి ఈ ఆ కార్తీక మాసం మొత్తం అనమాట డైలీ ఇంటి ముందు దీపాలు పెట్టేస్తాము గడప ముందు ప్లస్ ఎక్స్పెషల్లీ ఏంటంటే దీపావళి రోజు దీపావళి రోజు మాత్రం కంపల్సరీ హాల్ల్లో పెద్ద హాల్లో పెద్ద హాల్ ఉంటుందన్నమాట. పెద్ద హాల్లో పెద్ద ఫ్లవర్ వేసేస్తాం ఓన్లీ ఫ్లవర్స్ తోటే ఫ్లవర్స్ తోటే చేసేస్తామన్నమాట.
అవునండి.
ఫ్లవర్స్ మధ్యలో కూడా దీప్. అప్పలు పెట్టేస్తే చాలా చాలా బాగుంటుందండి అసలు.
అవునండి అది వేరే ఫెస్టివల్స్ మీరు. ఏదైనా స్పెషల్ గా ఉంటాయండి మీకు ఆంధ్రాలో ఏమన్నా.
చాలా చేస్తారండి చాలా ఫెస్టివల్స్ చేస్తారు. ఆహ్ ఎస్పెషల్లీ వచ్చేసి ఇక్కడ ఆంధ్రాల దుర్గమ్మ వా. వారు ఉంటారు కాబట్టి. మోస్ట్లీ అది ఎక్కువ అనమాట మాకు నియర్ బై ఉంటుంది అంటే ఫెస్టివల్ టైమ్ లో అనే కాక. కుండ రెగ్యు. రెగ్యులర్ గా వెళ్తుంటాము వెళ్ళి దర్శనం చేసుకొని వస్తుంటాము అమ్మవారి దర్శనం చేసుకొని వస్తాం అనమాట. విత్ ఫ్యామిలీ త్రు ఫ్యామిలీ తో సహా వెళ్తాము వెళ్ళి అమ్మవారి దర్శనం చేసి. వస్తుంటాము ఇంకా ఫెస్టివల్ టైమ్ లో వచ్చేసి ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ ఉంటది కదా.
అవునండి అవును.
ఇబ్బంది అవు. తది వెళ్లడానికి రావడానికి లోపలికి వెళ్ళడానికి దర్శనం టైం లో ఎక్కువ అమ్మవారిని ఎక్కువసేపు. చూసుకోవడానికి ఉండదనమాట వితిన్ సెకండ్స్ లో బయటికి పంపేచ్చేస్తుంటారు. సో అలా కాకుండా ఈ క్రౌడ్ లేని టైమ్ లో వెళ్తే ఏందంటే. కొంచెం ఆహ్ పీస్ఫుల్ గా దర్శనం అవుతది అనమాట మనకి.
ఆహ్ కరెక్ట్ అండి హాట్ సామ్ ఇది.
లోపలికి వెళ్ళేటప్పుడు కాని మనం ఏదైనా తీసుకుపోవడానికి వీలు ఉండదు. ఆహ్ మనం కొబ్బరికాయ సంథింగ్ ఏదైనా తీసుకొని వెళ్ళాలం. గాని అక్కడ పాసిబుల్ ఉండదనమాట మనం మాముూలు టెంపుల్స్ లో అయితే వెళ్తాము కొబ్బరికాయ కొట్టేస్తాం. వస్తాము సో అక్కడ అలా ఉండదనమాట.
అవును అవును కరెక్టేనే.
అన్ని కంప్లీట్ చేసుకొని వెళ్లాల్సి వస్తది.
ఉమ్మ్ ఉమ్మ్. తిరుపతి అయినా సరే ఇప్పుడు బాగుంటదండి కొన్ని ఫెస్ట్ అది ఇంకోటి ఏందంటే ఇది సంక్రాంతి. అర్ధరాత్రి మీరు చేసుకుంటార అండి.
ఆహ్ సంక్రాంతి బాగా చేస్తామండి.
ఉమ్ అది నేను కూడా మా ఫ్రెండ్స్ అక్కడ ఉంటారు ఆంధ్రలా. అది కోళ్ల పందాలు ఎద్. ఎద్దుల పోటీ ఈ ముగ్గుల పోటీలు కూడా బాగా చేస్తారంట కదా.
ఉమ్ లేడీస్ కి అయితే ముగ్గుల పోటీ పె పెడతారండి. పోటీ లో గెలిసిన వాళ్ళకు వచ్చేసి ప్రైజ్. ఇవ్వడము సారీస్ డిస్ట్రిబ్యూట్ చేయడము. డిస్టిక్ట్ వైజ్గా అనమాట డిస్టిక్ట్ వైజ్గా విలేజెస్ ఉంటే విలేజె వైజ్గా. కాలనీస్ ఉంటే కాలనీస్ వైజ్ గా కాలనీస్ లో కొంచెం. ఉమ్ కొంచెం పొలిటీషియన్ వాళ్ళు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఆహ్ పెడుతుంటారు అనమాట. ఇన్వెస్ట్ చేసి పెడుతుంటారు. పెట్టేసి ఇంకా వాళ్ళకి. ప్రైజెస్ ఇవ్వడము గిఫ్ట్స్ ఇవ్వడము మనీ కాకపోతే కొంచెం మనీ కూడా ఇవ్వడము. గెలిచిన వాళ్ళకి ఇంకా ఎద్దుల. పందాలంటారుగా పెద్ద పెద్ద ఎద్దుల్ని తీసుకొచ్చేసి పరిగెత్తుకుంటూ వాటి వెనకాల వీళ్ళు పరిగెత్తడం. చాలా బాగా జరుగుతుందండి. కోళ్ళ పందాలు కూడా అంతే అనమాట కోళ్ళు. పందాలేందంటే వన్ ఇయర్ నుంచి వాటిని కొంచెం. ఆ సెన్సిటివ్ గా చూసుకుంటారు ఫుడ్ విషయంలో గాని ఇ చేస్తారు దాని మీద దా పెట్టాల్సిన ఫుడ్ ఫీట్ ఏంది డాక్టర్స్ చూకోవడం గాని అంత కొంచెం వీక్ గా ఉండకుండా ఉండడము అంతా ఒక వన్ ఇయర్ వరకు దాన్ని పెంచుతారనమాట
అవును కరెక్ట్ అండి మరి
సరే అండి ఉంటాను
ఓకే అండి